హలో హలో హలో ఆ అవి పప్పడతాంది అక్కా
అ ఎం జేతాను
ఏం చేయట్లేగో కూర్చున్నా ఖుష అయి అక్కడే అక్కడికే వచ్చిండు అడినే ఉన్నాడు వాడు ఆ
ఆ వచ్చిందిరా ఇంకాటి పచ్చి పెళ్లి పోయస్తా ఇ రమ్మంటే వచ్చింది ఇక పోయింది అప్పుడే పోయింది
ఉండమన పోయినవ వాలళ పొ
ఉండద అంటే షాప్ తీసేది కదా ఆ
ఆహా అదే ఇంతకు ముందు బయటకి వచ్చినప్పుడు అవ్వ పడ్డది నే వద్దాంలే అనుకున్నా ఇక అంతలకు వడాద ఉంటా అంటే ఇన్న ఉన్నా
అ పోయి ఎ తర్కడి
అయిపోయింద అక్క ఆ వంట అయిపోయింది అయిపోయింది అక్క
అ
మనంద త నుడే వందింగా వాయిసు సిగ్నల్ కట్ అయితాంది నీ ఫోన్ లోంచి
మటన్ చికెనా రా
మట్టనే అక్క ఈవాళ్ల తీసుకున్నాగా అన్న కట్ చేసిండుగా ఈయాల
ఆ అక్కడ్దేనా
ఆ తీ
ఇక్కడదేను అంటున్నా
ఇక్కడదే
ఆహా హ్మ్ తీసుకున్నారా
అదే చాన్ సేపటికి ఉడికింది కర్రీ
ఆ చాలా స్ ఉడికింది కుక్కర్లో ఏస్
ఆ ఎందుక్
మ్మ్ అంతే
పొద్దునోన్డినా సరిగుడకలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ వాటర్ పోసి నూడేసి మళ్ళీ కుక్కర్లో వేసినా.
ఆ నూనెలో
కుక్కర్ లో ఏసినా మళ్ళీ అంటాన్న పొద్దున్న చా ఆ
నూనెలో కొంచెం సేప్ మగ్గనీయలేదా రా
మగ్గనిచ్చినక్క చా
హ అదే మర్ దాంట్లో నూనెళ మగ్గ చి న్న ఉడుకుత
ఎందుకో బానే లేట్ అయింది ఇయాల ఉడకడం అది హ
అడినవ మంజులను
అడిగినక్క రేపు చెప్తా అన్నది ఏ విషయం
రేపే చెప్తా అన్నదా
ఆ రేపు కొత్త సాలు కదా ఇగ వాసు వాళ్ళ కొంతమంది ఎక్కంటోళ్ళ సీను మామయ్య కొంతమంది పోతరంట దాన్ని బట్టి చెప్తా అక్క అన్నది నీకయినా రేపు ఎల్లుండి కదా ఎట్లాగో ఎల్లుండి కదా
అదే అదేలేే నాకు ఎల్లుండి శనివారం వరకు నాకు శనివారం దాక పడుతదిలే వాళ్లతో
ఆ అదే ఇంగా రేపు ఎల్లుండి అయిపోయినా ఆదివారమయినా వత్తరు కదా రమ్మంటే
కో గేడింగ్ కి ఎంత మంది పడుతరో తెలుత్తది
ఆ
ఇంగ ఆ రోజుకి కర్మలు ఉంటే చెప్తాను నేను
అదేలే
ఒకే
అంత రెండు వందల మంది ఐతాన్ర
రెండు వందల మంది అయితారు
ఉ
ఈ పచ్చికయ ఉంది గదా కొంచం
ఆ
అటు ఇట్ కి మండలు ఇరుగుతనయ్ ఆగంమాగం అయితేనే ఉంది చాలా మటుకు
నాపత్
కిందికి తాళ్లు పోనిచ్చ మస్తు బూ బూజు లాగా ఐతది అంత మస్తు ఇబ్బంది ఐతంది కదా
ఆ అదే అందుకే కోపిద్దామని నేను కూడా కిందకాయ అంత నాకు పచ్చకాయ ఎక్కువ లేదు ఇంకా ఇప్పుడు నీళ్ళు పెట్టినం కదా మొన్న
ఆ
అంతా పండిద్
ఉహు నాకు తెలువదు అట్ల అయితే
ఎన్నో ఒక్క చెట్టుకుంది ఆ చెట్టుకుంది ఒక చెట్టుకు లేదక్క
ఆ ఉన్న చెట్టుకు ఉన్న ఏ ఒక్కొక్క గడ్డ మీద లేవు ఉ అట్లా ఒంపులో ఉన్నాయి మంచి మూలికాయ
నాకు కూడా ఉంపులోనే ఉన్నాయి ఆ సెంజేట తేజ మంచిగా ఉన్నాయి కాయ కొద్దిగా పచ్చికాయ
ఆ
యశస్విను లేదు అంతా పండింది దాదాపుగా
ఉ హు అంతేగా
ఏమని ఇరుట్ ఉంటా నైటీయో కావో అన్న ఆలోచన కొద్దిగా సెంజేట మంచిగా ఉంది కాని యశస్విని కొద్దిగా తక్కువ కప్పుకాసింది
వచ్చినాయి గదా
హ ఇరవై ఒకటి అయినాయ్ అక్క
ఇరవై ఒకటి అయినాయ ఐతు అయితే ఇయ్యడు ఇంకా అందరి మంచిని కాసింది కదరా.
ఏమో అంత పెరగలేదు చూడాలి ఇగ దాన్ని బట్టి
అంతేనా
ఆ పెరుగు కూడా తక్కువ పెరిగింది. బాగా పెరగల చెట్టు మరి.
ఆ ఆ ఏం చెతాయో ఏమో ఇంగట రేట్ నా కొంచెం బర్తే కొంచెం కలిసొత్తే అందులో
హుమ్
చూస్తన్నా ఏమయితది గానీ
ఇదే రేటు ఉంటే చాలులే మనం పోయే వరకు
పద్దెనిమిది పంతొమ్మిది వేలు పేజీలు
ఆ పంతొమ్మిది
ఉండాయి నిన్న ఆయందే జెండా పాటట అదే అంట సర్తదును ఉండ అది ఇద్దరి మ చ్చినబడ్
ఆ మంచి అట్లా పడితే సాలక్క
ఆ అంతే మరిగా దాని దానికి అట్లనే పెట్టుబడి అన్ని వచ్చి దానికన్నా కొంచెం ఈ సంవత్సరం అన్న కొద్దిగాట ఇటయితే ఏ అట్లాంగ కాదు
త్రీ ఫోర్ వన్ అయితే అసలు మస్తు ఉంది అసలు పూలు తక్కువ అయ్యాయి.
అసలు ఈడ కాలానికి అయితే ఒక్కొక్కరే వేసుకునే వాళ్ళే అదృష్టవంతులు వాళ్ళే. అదే
అంతే నిజంగా పూలు తక్కువ అక్క రేట్ ఎక్కువ లేద దిని కంటే అదే ఒకవేళ ఎక్కువ.
వెయ్యి ఎక్కువ వెయ్యి పదిహేను వందలు మళ్ళీ, అట్లా చాలా మంది అవుతంది. నీకు ఇప్పుడు కిందానికి ఇప్పుడు మనకు ఎక్కిన్ ఒక మనిషికి ఎనిమిది కిలోలు లెక్కేసుకో.
ఎవరికి అక్కా ఆ ఆ.
ఎంత మంది పడతాన్రు ఆడికి పన్నెండు మందా.
తింటానికి ఎనిమిది కిలో ఎనిమిది కిలోలా మనిషికి ఒక్కరి.
మన ఒక్క మనిషికేమి రెండు మ అయి. అంతే కద సన్ పదాకొండు మంద తింటాను ఆడికి ఎంత అయితను పన్నెండు మందికి. ఆ మూడు వేల ఆరు వందలు అయితలేవా.
అయితలేవా మరి.
పది మందికి పది రోజులకు మూడు వేలు ఈ ఆరు వందలు
ఆ ముప్పై ఆరు వందలు అయింది
ముప్పై ఆరు వందలు ఇదయితే పదిమందికిీ ఇట్ల ఈ తక్కువ పడతలేవా పది ఇరవై కిలోలు ఎక్కువ పోతన్నాయి
చిన్నక్క కాయ కదా
చింది రా సాగార్ది కూడా అట్లనే వచ్చింది అక్క ఇరవై కిలోలు
నీది సాగర్ ది మంచిగనే వచ్చింది
ననిన్ రీ ఆగన ఈ కింటాలు అడగలేదు కింటావి ఇరవై ఇరవై వేలొ ఏమొ పడ్డాయనన్నారు
ఆ ఇరవై వడ్డాయంట వాసోల్లయ్ కుడ మంచిగా వచ్చింది కాయ చూడు మళ్ళీ ఇరవై కిలోలు వచ్చరారు వాళ్ళు కూడా పంతొమ్మిది ఇరవై కిలోలు ఆ అంటే కాయ తెగడంలో గుడ ఉందిలె అక్క కాయ మంచిగ తేగుతది అది కొంచెం దొడ్డుంటది వి దీని మీద కాయ బాగ తెగుతది గుత్తులు గుత్తుల్గ దెంపచ్చు
అంతకాయ రెండ రోజుకు
అదేంద్మరి
రొండొ రోజు కొంచెం మళ్ళీ మనుషులు కూడా కొంచెం అది అయిపోయింది
ఆ
ఉ ఫస్ట్ రోజేంమో బాగ కోసిండ్రు ఫస్ట్ రోజు సామా పెద్దామ్మా రా త్త వాళ్ పోత్తాంటే వీళ్ళొచ్చిండ్రు
ఆహా ఆ
మ్ రెండో రోజు కొంచెం తక్ పొయిర్రు మల్లిగా
ఆహా
అట్లగోసిర్ర అట్ల కాబట్టి కొంచెం తేట్ అయింది
ఉ అందులో కాయ తెగుతది తొందరగా
ఆ తెగుతది అసలు ఏం వచ్చింద్ర కాయ అయితె మంచిగ తెగింది అసలు
ఆ మస్త్ ఎగుతది అక్క కాయ అదీ పచ్చికాయ లేకపోతే ఇంకా తొందరగా తెగితది మళ్ళి పచ్చికాయ ఉందా ఇప్ప్ ఇప్పుడ్ దాంట్లో
పచ్చికయ్ పెట్లేని చెట్టుకి ఒకటి రెండు
ఆ అదే
తక్కువే ఉన్నాయి మరి ఏం చెత్తయె ఏం కతో ఇగ
ఆహాహ
లోపల కాయ ఉంది కదా మొన్ కోష్ణం కొంచెం అతె సచ్చింది కద్ తేజాలొ నాకినం గదా
ఆ అప్పుడు అది నాటిండ్రు కదా
తున్నాయి ఇంగవి కోత్తున్నం అట్లనే మళ్ళ రెండు కింటాలు అయితయిలె
దాంట్ల లో
ఆ లోపల బోషినయీ బయటయీ అన్నీ
అయ్
మళ్ళ అంతవ్ రెండు కింటాలెయితయ్ అవి ఇవి అంత
అంత ఇగ లాస్ట్ వరకు మొత్తం ఇగ
ఆ నీకు ఇప్పుడు పచ్చికాయె ఏన్నన్న ఒకటి ఉన్నాయి కని ఇప్పుడు కోత్తె మొత్తం కోస్కపోతార్ వాళ్ళు ఉంచర్ కదా ములుగోలుగ్
అబ్బ పచ్చికాయలు కోసకపోతరక్కో కొయ్యొద్దు ఇప్పుడియ్యి
కింది ఓర్గయిని కదరా అట్ల ఆ శనివారం అవ్వే ఇంక
అంతేన దొడ్డుగాయ గోపి ఇచ్చుడేన
ఆ శనివారం దొడ్డిగాయ కొంచెం తేజకాయ ఉంటది శనివారానికి
ఆహా
ఏమ్ లే అందుకోసమని పోతది ఇంగ పని అయిపోతది మరి ఆ పచ్చికాయకి చూసుకుంటే కాయ కరాబయితది కదా
ఆహ అందుకనా
ఆ అని సూసుడైతంది కోద్దామని
కోపీయరాదయితే మళ్ళీ తేజ పచ్చికాయ ఉంది కద ఎట్లాగొ
ఆయ్
అ ఇంగ అది ఇది అంత ఒక్కటే సారి కోపిత్తే కతం ఇగ ఒకసారి లాస్ట్ అయిపోతది
ఆ అందుకోసమనే చుత్తన్న ఇగ దాన్ని బట్ టి సూసి కోత్తయి ఇగ ఇట్ల ఏదేమైతదో ఏమో ఎట్లైతదొ ఇగ
వంట అయింద తిన్నార
ఏ కాలే వంట చేసినా తిన్లేదు ఇంకా త తాత రాలే ఇంక తాత కోసం ఇగ తాత దింటే
ఓ ఒత్తాండు ఇప్పుడె ఒత్తాండు హొ ఒ హొ ఎం తిన్న దాకా తిన్లేదు ఇయ్యాల తాత లేట్ అయింది
అందుక నో మరి ఇగ ఇయాళ ఎప్పుడు అనంగనో పోయిండు తాగట్లే లే తాగితే కొంచమెట్లుంటదో గానీ లిమిట్గానే ఉంటాండు ఎప్పుడు ఎట్లయ్యేది తెల్వదు ఇంగ
కొది లిమిట్ లోనే ప్రేమ కొంచం పడ్డట్టుంద కయ్యాలయితే నాకైతే అట్లనే అనిపిత్తాంది ఏమో కొంచెం పడ్డట్టున్నది అనిపింతాంది మరి ఏందో కొంచెం మనిషి తూలినట్టు అనిపిత్తంది
మంత ఎలా పండగ జేసింది వల అతే
ఏవో మరి వత్తాండు ఇగ ఆడ దాకా ఒత్
పండగ చేసే ఉంటాడు కదా ఉగాది కొత్త పండుగ చేసి పోతేట్లా
అదే అదే కొంచెం బట్టట్న్నా బా కొద్ది లైట్ గా అవుపడుతాండు మనిషి
అదే అదేలే సరేలే రా అయితే
క్క సరే